హలో
హలో
హాయ్ అండీ
హాయ్ అండి బాగున్నార
అ అవును తిన్నారా అండి
ఆ తిన్నాండి మీరు
హా తిన్నానండి ఏంటండి ఇవాల స్పెషల్ మీరు
స్పెషల్ పప్పు అండి మీది
సయ్ అది దోసకయ్ టమాటా అండి
మీరే వండారండి
ఆ
మీరే చేసారా
లేదండి మా మమ్మీ హెల్ప్ చేసింది అ మీరు మీ ఇంట్లో మీరే కుక్ చేస్తారా హలో హలో
వి
హలో
విన్పిస్తుంద
ఆ వినిపిస్తుందండి
మీ ఇంట్లో మీరే కుక్ చేసారాండి
లేదండి మా బ్రదరే కుక్ చేసేవారు
ఇంకా మీ ఫేవరెట్ హాబీస్ ఏంటండి
హాబిస్ మూవీస్ చూడడం సాంగ్స్ వినడం అంతే
రీసెంట్ టైమ్లో మీరు ఏ మూవీ వాచ్
రీసెంట్ టైమ్లో
బాక్స్ చదవడం ఏ మూవీ చూశారండీ రీసెంట్ టైంలో
రీసెంట్ టైమ్ లో
స్టోరీ చెప్తారా హలో ఆ స్టోరీ చెప్తారా కాస్తా నాకు చెప్పండ్ ఆ మీ స్టో హ హ
హలో
ఆ చెప్పండి స్టోరీ
స్టోరీ స్టోరీ అంటే హర్రర్ మూవీ అండి అది
అదేనండి స్టోరీ చెప్పండి
ఆ స్టోరీ
అంత ఐడియా లేదాండి
చూశానన్నారు కదండీ
అంటే కొంచెం చూసాండి మొత్తం చూడ్లే
మీ ఫేవరెట్ మూవీ ఏంటి
ఫేవరెట్ మూవీ ఆరెంజ్ అండి
డ్యాన్స్ స్టోరీ అన్నా తెలుసా అండి
ఆ అండి
దాని స్టోరీ అన్నా తెలుసా
ఆ కొంచెం గుర్తుందండి
ఫేవరెట్ అన్నారు
ఆ ఫేవరెట్ మూవీ బట్ అప్పుడెప్పుడో చూసా ఒక వన్ ఇయర్ బ్యాక్
ఆహా మీకు బాగా తెలిసిన ఏమనా స్టోరీస్ ఉన్నాయా అండి
ఆ అండి
అంటే ఏవైనా స్టోరీస్ నికు తెలిసినయి ఉన్నాయా అన్నారు
స్టోరీస్ అంటే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
ఏముంది అండి
మ్మ్ ఏం లేవండి
అ
ఒక్క సారి గుర్తులేదా అండి మువీస్ అస్సలు మీరు చూస్తారా
మూవీ స్టోరీసా
ఆ ఆ
మూవీ స్టోరీస్ అంటే
అ
కేజిఎఫ్ గుర్తుందండి
చెప్పండి
కేజీఎఫ్ అంటే ఆ మూవీలో ఒక పూర్ పూర్ ఫ్యామిలీలో హీరో పుడతడు
అ
అయితే ఆ హీరో హీరో వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ సరిగ్గా చూసుకోకుండా ఫుల్గా తాగి ఫుల్ గా తాగుతాడు హీరో వాళ్ల డాడీ
అయితే
అయి అయితే హి హీ అంటే హీరో వాళ్ళ మమ్మీ హీరో దగ్గర మాట తీసుకు ఉంటది నువ్వు చాలా అంటే కోటేశ్వరుడివి అవ్వాలి అని మాట తీసుకుంటాది
ఆఓ
ఆ మాట నిల బెట్టడానికి హీరో హీరో ఏం చేసాడు
ఏం చేస్తాడు హీరో అ
హలో
ఆ చెప్పండి ఏం చేస్తారు
ఆ హా వాళ్ళ మమ్మీ మాట నిలబెట్టడానికి హీరో ఆ బంగారం అంటే మైనింగ్ చేసాడు బంగారం మైనింగ్ మైనింగ్ జేశాడు
మైనింగ్ చేస్తాడ
మ్మ్ కేజీఎఫ్ అని ఒక పెద్ద ఏమంటరు హ్మ్
అ
ఒక ప్లేస్ ఉంటది కేజిఎఫ్ అని
ఓకే
మ్ అందులో మైనింగ్ చేస్తారు బంగారం మైనింగ్ చేస్తారు బంగారం అం త తీసి ఈ ఒక బోట్లో అంటే
చెప్పండి పర్లేదు అయ్యో మీకు చాలా మోమాటం ఎక్కుట్ందండి
గుర్తుకు రావట్లే అండి
మీరు షోస్ చూస్తారా
హ అండి
షో షో
షో అసలు టీవీ చూడంనండి
ఆ ఏమ చూడారు ఆంటీ ఆట జు జబర్దస్త
బరదస్ చూస్తా ఎప్పుడో ఒకసారి అంటే ఫోన్లో రీల్స్ వస్తే రీల్స్ వచ్చినప్పుడు వస్తాయంండి
అ అ
ఇంకా అండి
చెప్పది మీరే
ఇంకా ఏముందండి
ఉగాది కి షాపింగ్ చేసారా అండి
లేదండి మీరు చేసారా
అ చేసాను అండి
అ అండి
తెలుగు పండగలంలో మొదటి పందంగాది
ఆ
ఏమేమి షాపింగ్ చేసారడి
అంటే కొత్త బట్టలు ఉన్నాయి ఇప్పుడు షాపింగ్ చేసినాయి నాకు ఎప్పుడ
అవునా
ఇకా
మీకు స్వీట్స్ చేయడం వంచండి
స్వీట్స్ చేయడముంచా వచ్చా
స్వీట్స్ అ వచ్చు అండి
ఏమేం సీట్ చేశారు అండి
గులాకా కేసర సేనియా సరేనండి
ఆ ఓకే అండి